హలో హలో
పన్నావా
బాన్నా మీరు
బాగున్నా ఏం చేస్థానవ్
మ్యాచ్ చూస్తున్న
మ్మ్మ్
మీరు
నిను ఎం లేదు కాళీ
క్రికెట్ క్రికెట్ చూస్తావా నువ్వు
ఆ
ఎం చుస్తవు
క్రికెటా
మ్
ఆ క్రికెట్ మామ స్టార్ అయితేాయి కదా ఐపిిఎల్ అవి చూస్త అంతే ఇంగ ఎప్పుడన్నా ఆ ఐపిల్ చూస్తా ఇంగ ఎప్పుడన్న ఇప్పుడప్పుడు వల్డ్ కప్స్ అవి జరుగుతాయ అవి చుస్తా ఉంటా
ఐపిల్ లో ఎవరి ఫ్యాన్
ఐపీిఎల్ల నా టీమ్ ఆ
మ్
రోహిల్ చాలెంజ్ చాలెంజ్ బెంగళూరు మీరు
వైయల్ చాలేంజ్ జేస్త ఆర్సిబి విరాట్ కోహ్లీ బ్లేడ్
బ్లేడ్డా ఏం చేసారు మీకి విరాట్ కోహ్లీ ఎంత బ్లేడ్డు
ఏం చేసాడంటే ఆ మా క్రికెట్ అంటే ఇష్టం అయ్యింది వానివల్లే కోహ్లీ వాళ్ళు
ఏం రికార్డ్స్ బ్రేక్ చేసినాడనా
అవున్ ఆ రికార్డులు మన ఆట బాగుంటుంది మనయ్
ఉమ్ మళ్ళి ట్రోల్ గూడా చేసారు కదా కొంతమంది
ఆళ్ళు చేస్తారు ధోని ఫ్యాన్స్ ధోని ఫ్యాన్స్ వాల్లంతా ఇష్టమే వాళ్ చేే వాళ్ళ ఫ్యాన్స్ వల్ల వాడి ఇష్టం లే ఇగ చల్ వాళ్ళ ఫ్యాన్ వచ్చెలోపనే
ఉమ్ ఇంకేం ఎప్పుడు నుంచి అంట స్టార్ట్
ఏది ఐపీల్ ఏప్రిల్ గాదు మార్చ్ ట్వంటి ఎయిత్ ఆ ట్వంటి ఎయిత్ లే మొన్ననే గదా వరల్డ్ కప్ అయిపోంది మార్చ్ ట్వంటి ఎయిత్ ఫస్ట్ ఆర్సిబి కేంత ఆర్సిబికే ఉంటుంది ఎవరికో తెలీదు ఆర్సిబి అయితే పక్కా
ఉమ్
ఆర్సిబీ పంజాబ్ అనుకుంటా
అ
ఆర్సిబి పంజాబ్ ఫైనల్స్ ఫైనల్స్ ఇంత ముందు లాస్ట్ ఫైనల్స్ అవే గదా ఆడింది ఉమ్
ఆ అసలు ఏమన్నా అయిందా అప్పుడు మాకు సేమ్ జరుగుతా ఉండింది నెక్స్ట్ డే ఎగ్జ్సామ్ ఉన్నింది నైట్ వరకు మేల్కొని అద్దే పనిగా మ్యాచ్ చూసి
ఉమ్
మీకు గూడా జరుగుతానింది గదా సేమ్
ఉమ్ అప్పుడు అందరికిీ సేమ్ అది
ఉమ్ బాగుంది అప్పుడు అసలు ట్రోల్ జేసి వాళ్ళు మూ మూడ్సంతా బంద్ జేసేస్రీ
బెంగళూరులో కప్పు కొట్టినప్పుడు
ఉమ్
ఓకే సెల్ సెలిబ్రేషన్ మేమ్ గూడా అంతే కాలేజ్ దగ్గరికి కెళ్ళి రాత్రి అంతా బండితో రీసౌండ్ జేసి ఆర్సి ఆర్సిబి ఆర్సిబి ఆర్సిబి కొంసేపు బ్లాక్ జేసి రోడ్లు ఉమ్
నిజంగా జేస్తివా
ఉమ్ నిజంగా
ఉమ్
జ
ఇంక వచ్చేయాలి అసలు వన్ పర్సెంట్ ఛాన్స్ నుంచి గెలిచినరేమో గదా మన వాళ్ళు
ఉమ్ ఇదేం లైట్ మంచిగ ఇంతకు ముందు టోర్నమెంట్ టైతే వన్ పర్సెంట్ నించి ఫస్ట్ ఏడు కే ఏడు ఒడిపోతారు మళ్ళా ఏడు కేడు గెలిసాలంటిే గెలిచేస్తార.
ఆహ్
గెలుస్తారు మళ్ళా సేమీస్కొస్తారు సేమీస్గా ఓడిపోతారు.
ఈ రోజు ఏమైందంటే వర్క్ షాప్ నుంచి బయటకు వస్తా, నేను
ఉ
మా కారిడార్ లో టైల్స్ తీసేసినారు కింద
ఉహు
కొంచెం డౌన్ ఉండింది అది చూసుకోకుండా ఫోన్ లో చూసుకుని నడుచుకుంటే వస్తానిన్నా ఉ జాబ్ మా ఫ్రెండ్ మొత్తం కట్టాలి, కాళ్ళ స్లిప్, పడుకుంది. సరి ఇప్పుడు అయితే చాలా నొప్పైతానింది నడిచి కూడా కళు దుదిపోయింది, ఏం చేయలో ఎం ఏమైనా టిప్స్ ఉన్నాయా
టిప్స్ అయిపోయాయే, అది నేను ఎందుకు పోస్తాను వాళ్ళ మీద స్ప్రే ఏం లేవా మీ ఇంట్లో
జెన్డ్ గా అనిపిచ్చినాయి.
చెడుతాయి కదా దగ్గర గా ఉండి అన్ని లైట్ లైట్ కాలు అట్లే తిప్పేది.
తిప్పినా అయినా అట్లే ఉంది నొప్పి,
నడుచుకుంటూ పోతావా ఇప్పుడు
ఉహు నడుస్తా మెల్లగా
అయితే రేపు కాలేజీ కి రా రా
ఎందుకు రాను వస్తా, మాకు ఇప్పుడు జరుగుతాంది, ఎక్సెట్రా, అస్ట్రెట్ అటెండెన్స్ కూడా వేయాదట, ఆడుంటేనే అటెండెన్స్ ఈవినింగ్ అంతా తీసుకు ఈవినింగ్ కి మళ్ళ వాళ్ళ అప్లోడ్ చేస్తాది ఫైవ్టెన్ డేస్ లో
ఉ
పోవాల
ఉ
ఇన్ టైం ఉండలా బ్రేక్ ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేడు ఐ ఓటి పైన మీకేం జరగలేదా ట్రైనింగ్,
ఉ ఊ
ట్రైనింగ్ ఏం జరగలేదా,
మాకు అది జరిగినా నేను వెళ్ళలేదు,
వెళ్ళొచ్చు కదా ఏమైనా ప్లేస్మెంట్స్ కి ఏమైనా అవసరం ఉంటుంది.
ప్లేస్మెంట్ల టైం వెస్ట్ కాదు
ఫిక్స్ అయి పోయినావు అయితే బిజినెస్ వెళ్లిపోవాలని ఉన్నారా, బిజినెస్ చేయండి బిజినెస్
బిజినెస్ లేదు అసలు ఏ దేనిపైన లేదు, ఏదో లైఫ్ పోవాలంటే పోతా,
ఎందుకండి ఇట్లా అయిపోతాండ్రు రాన్ రాన్
వద్దని ఉంటే అయితది అంతే ఏంచేద్దాం మధ్య లో చదువు పైన ఇంట్రెస్ట్ లేదు,
ఇప్పుడు ఇంటీ నుంచి ఫుల్ సాంగ్ వేయన ఈసమ్ తర్వాత టూ మంత్స్,
ఎస్
ఎక్కడనా పోయేకి ప్లాన్ ఉందా
ఏం లేదండి ఇంకా
మా కచ్చ త్రీ ప్లేసెస్ చెప్పిన ఒకటి వచ్చి హైదరాబాద్ ఐఐటిలో ఐఐటి హైదరాబాద్ లో ఒడచ కా కలాక టంట
అలా వచ్చ ఎక్కడ ఉంది గాస్ చేయండి కలా కట్
ఆ
గెస్ చేయండి అంటే ఏమో అంటారు. కేరళ ఒకటి ఇంకోటి వచ్చి ముంబై
ఎళ్తరా మీరు
పోతే మధ్యలో వచ్చేది ఉండదండి టూ టు త్రీ మంత్స్ అంతే మళ్ళనే రావాల
మంచిదే కదా
తినేనా
హూ మంచిది
తిన్నారా ఎవరయ్యా అంతగా సౌండ్ చేస్తున్నారు
హు పక్కన ఫ్రెండ్
హూ
ఇంకేమండి హైయ్యర్ స్టడీస్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా
బీటెక్ కె దిక్కులే హయ్యర్ స్టడీస్ పో బీటెక్ పాస్ అయ్యి బీటెక్ పాసైన అయిపోతా
పాస్ అయితరులే మాకు తెలుసు ఎట్ ఎ టైమ్
హామ్
వన్డే బ్యాటింగ్ చేస్తే పాస్ అయిపోతారు అన్ని రికార్డ్స్ కూడా వేరే వాళ్ళ దగ్గర
రాపిస్తారేమో విన్నా
మీరు రాయకండి అయితే
మేం కూడా చాలా మందికి రాసిస్తా మా చెయ్యులు పోతాయి ఇల లాస్ట్ కి తెచ్చిస్తారు వాళ్ళు ఫుల్ టెన్షన్ పెడతారు వన్డే కో టుడే కో ఇచ్చేలా
ఆ
ఇంత వరకు వచ్చి మా ఫ్రెండ్ రికార్డ్స్ కొనిండ కొనిన్ లేదు ఏమంటార చెప్పండి ఏం చెప్పాల నేనింకా రికార్డ్స్ కొనకుండా ఎవరైనా ఉంటారా ఇంతవరకు సేమ్ అయిపోతుంది ఇంకా వన్ మంత్ ఉంటే
ఇంకేమనామ్మా మాట్ ఆ మేం కొనేశామండి
కొని
కొన్ని రాసానండి ఏమంటే ల్యాబ్స్ కి అటెండ్ కాలేదు వర్క్ షాప్స్ ఉన్నాయి కాబట్టి వర్క్ షాప్స్ కి వెళ్ళిపోత హామ్ నా ఫోకస్ అంతా సర్ఫికట్స్ నాలెడ్జ్ గ్యాదర్ చేయడంలోనే
వర్క్ షాప్స్ జరుగుతున్నాయా బాగా
ఉ బాగా జరుగుతాన్నయ్ ఈ సేమ్ అంతా వర్క్ షాప్స్ ట్రైనింగ్ కే అయిపోయింది అసలు క్లాసెస్ కి ఏమంతగా అటెండ్ కాలేదు గేట్ ఎగ్జామ్ రాసేది మొన్న రాయలేరా మీరు
మ్
గేట్ ఎగ్జామ్
ఏం ఇంట్రెస్ట్ లే
ఇంకేమండి ఏమన్న మాట్లాడండి ఇంట్లో అందరూ బావున్నారా?
మ్
ఇంట్లో అందరూ బావున్నారా
ఏదో మా ఇంట్లో అలా అలా ఉన్నారు మా ఇంట్లో ఏమి
అవున్ మీ అమ్మక్ కాల్ తగిలిందని విన్నాను ఇప్పుడు ఎట్లుంది.
కాల్ తగిలింది ఏం పన్ చేయలేదు
మ్ హ్ మీ డాడీ మీ అన్నా
మ్
మీ డాడీ మీ అన్నా
మా డాడీ మా అన్నా బయటిక్ హైదరాబాద్లో డైరెక్టర్ కోసం
మ్
ట్రై చేస్తున్నడ్ మా అన్న ఇంట్లో పనుల్ చూస్కుంటా ఉంటడు. మా అమ్మకు బాగా
సరే అండి అయితే మీరు మా డాడీ బిజినెస్ అండి మాకి బిజినస్ ఉంది అది బిజినెస్ చేస్కుంటే మ్ బా జరుగుతుంద్ సరే అండి అయితే కాల్ వస్తంది మళ్ళీ చేస్తాను బాయ్
మ్ కరెక్టే అంతే
మ్ బాయ్
బాయ్